హలో ఏం చేస్తున్నారండి
ఏం లేదండి వాకింగ్ చేస్తున్నా
ఇప్పుడు ఎండలో వాకింగ్ ఆ
అంటే వాకింగ్ కాదు కూర్చున్న ఏదో జోగన్నా చెప్పండి
చెప్పాలి తిన్నారా
తిల్లేదండి మీరు తిన్నారా
తిన్నాం కదా అప్పుడు
ఆహా అదే మా ఇంటి కడ తిన్నార
మ్మ్
ఆహా
ఇంకేంటి మరి
ఏం లేదు ఇవ్ కాలి
అక్క మోబారి వెళ్దాం అంటుంది వెళ్దామా
ఎప్పుడు ఇప్పుడా
తర్వాత
తర్వాతనా ఎందుకు వ ఎందుకంట
బీరువా డ్రెసింగ్ టేబుల్
తమ్సఅప్ ల మేడమ్ ఉమ్
ప్లవుడు పరుపు అవన్నీ కొంటదట
డ్రెసింగ్ టెబుల
ఆ
ఎందుకంటా
ఆమెకి అన్ని కావాలట
ఉహు
ఉమ్
ఓకే
నన్ను తీసుకపొమ్మంటుంది అంటే శిరిషకు నేను అవన్నీ తక్కువకు కొనిపిచ్చిన కదా నాకు తెలుసు వాళ్ళు
ఊహో ఆహా మీ వాళ్ళేనా అంటే తెలిసినోళ్లేనా
ఆ తెలిసినోళ్లు అంటే నేను మినిమం ఒక ఫైవ్ సిక్స్ పెళ్లిళ్లకు కోనిపించిన
ఆహా అట్లా తెల్సా నీకు
అవున అయితే పోదాం కొందాం అంటుంది
ఆ
విజయ్ అన్న ఉన్నాడు కదా అన్నను పిలిపించి ఇవన్నీ కొని అందులో వేసుకొని వద్దాం అంటుంది
ఆహా ఏ ఇంకేందండి
మీరు తిన్నారా ఇప్పుడు తినరా
అర్ధం కాలే
ఇప్పుడు తినరా అన్నాం మీరు
ఆహా నేను ఓన్లీ రోజు ఒకటేసారి తింటా నేను అంటే ఒక్క పూటనే తింటా
ఎందుకో
అంతే ఇగ అది ఆఫ్టర్నూన్ బంద్ ఎప్పటి నుంచో తింటలే ఆఫ్టర్నూన్
ఉహు స్లిమ్ముగా మంచిగా ఉండాలనీ
ఆహా అట్లానీ కాదు అట్లానీ ఏం కాదు కానీ ఇగ మధ్యాహ్నం ఇగ అట్లనే అలవాటు అయింది ఇగా ఏం తింటలేను ఇగా మధ్యాహ్నం రిటర్న్ రేపు ఎళ్తా ఇగ రేపు మార్నింగ్ గోల్కొండకి వెళ్తా
అవునా అక్కను నువ్వు ఇద్దరు కదా
ఆ ఆ ఏ ఇది
టాక్ వా వా భాష మారింది
ఆ చెప్పండి చెప్పండి హలో
చెప్పు చెప్పు
మీరే చెప్పాలి ఇంక ఏంటి మరి విశేషాలు
ఇగా అందరం కలిసినాం కదా ఎటయినా వెల్
ఆహా ఇంకా ఉమ్
బయట మంచిగా ఖాళీగా తిరిగి రావచ్చు
ఆహా ఎళ్తున్నార మరె
నువ్ రా వెళ్దాం
నేనొస్తా గాని నేనొస్తే మళ్ళా ఎమ అంత రేటు పెట్టి కొనడం ఎందుకని అనిపిస్తుంది ఆ సామాన్
ఆ అంత రేటు నేను పెట్టను ఫస్ట్
అహ బ హై వొ ఉహు సరే సరేనండి ఇంక
ఇంకా చెప్పాలి కాలేజీకి ఎప్పుడు మరి స్టార్ట్ వెళ్ళేది
కాలేజ్ కాలేజ్ స్టార్ట్ అయింది ఎల్లు రేపు ఎల్ళాలిగ ఎల్లుండి నుంచి కాలేజ్ పో రేపు వండే పడు తిగ ఎల్లుండి నుంచి పోతా ఇగ రెగ్యులర్గా
మీకు ఇప్పుడు హాలిడేస్ అనేటివి ఏమి ఉండవు కదా
హాలిడేస్ ఇచ్చిర్రు అయిపోయినయ్ ఒక టెన్ డేస్ ఇచ్చిర్రు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చి ఆ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్లేస్ ప్లేస్మెంట్ నడుస్తున్నాయి ఆ ప్లేస్మెంట్ ఫీ కట్టమంటాండు సారు
కట్టాలి కదా మరి నీకెడ నీకెక్కడొస్తదో మరి
ఏంటి ప్లేస్మెంటా కాకపోతే అది ప్యాకేజ్ ఎక్కువ లేదుగా
ఆ
ప్యాకేజ్ ఎక్కువ లేదుగ ప్యాకేజీ ఇగ ఫైవ్ లాక్స్ సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అట్లు ఉన్నదిప్ప పర్ యానాం అది అంటే ఇయర్లీ అంటే ఇగ నెలకు ఒక నలభై వేలు ముప్పై వేలు వత్తయి అంతే దానికి ఏం చేస్తాను గాని కొద్దిగా చెత్త ఇగ
అది ఈ ఇయర్ కి మొత్తం అంత అమౌంట్
ఆ
ఇయర్ మొత్తం కలిపితే ఫైవ్ త్రీ
ఏంటిది
ఇప్పుడు నువ్వు ప్యాకేజ్ అన్నది
ఆ ఆ ప్యాకేజ్ ఆ అవును అట్ల ఇగ ఆ
ఇంకా చూడాలి
అహ ఇంకా
సరే నేను మళ్ళా రిటర్న్ ఫోన్ చేస్తా ఎత్త పట్కాయో
మ బ మ బ్యాస్ట్ మీ బావా